హలో హలో నమస్కారమండి
ఆ నమస్కారం అండి.
బావున్నారా
న్నారా
హా బావున్నానండి.
ఏం జేస్తున్నారండి మీరు
ఏం లేదండి ఇందాకే తిన్నాను. నడుస్తా ఉన్నానండి తినింది ఆరగాలని
ఏవండీ అంతా దిన్నారా ఇవేన్
అలా ఏం లేదండి. తింటానే నడుస్తే మంచిది గదా కొన్
అంతేలే ఆ నడక ఉంటేనే లేండి. ఏం తిన్నారు.
నేను ఈ రోజు చపాతి తిన్నానండి
చెపాతి తిన్నార మీరే చేసార
లేదండి మా ఇంట్లో వాళ్ళు చేసారు నేను తిన్న
ఆ చపాతలో ఎది అండి దానికు కర్రీ
ఎగ్ ఫ్రై అండి గుడ్డు కురా ఆ తింటనండి
ఎలా చేసారు ఫ్రై
గుడ్లు ఉంటాయి కదా అవి ఉడుకబెట్టాలి ఫస్ట్ట్ ఉ ఉండక పెట్టిన తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా అవి కట్ చేస్ ఒక పక్కకు పెట్టి ఎరగడ్డ టమో ట ఆ పచ్చిమిరపకాయ వేసి ఏంచుకున్న తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లులి పేస్ట్ అవి వేసి
ఆ
కొద్దిగా ఉప్పు కారం ఏదన్నా మసాల పొడి
అవునండీ
ఒక ఉల్లిపాయీ సెపరేట్ మళ్ళీ ఇప్పుడు ఎగ్ ఉడకబెట్టిన గుడ్లన్ని దాంట్లో వేసి కలపడమే అండి చాల బాగుంటది చపాతి లోకి
అందరు తింటారా మీ ఇంట్లో
ఆ తింటారండి అందరికి ఇష్టమండి అది మీరేం
అంటే మీరు ఆదివారం అ ఆదివారం ఒక రోజు కాకుండా ఏ రోజుల్లో అయిన తింటార
లేదది గుడ్డు
అంటే అట్లా తినరంటారు కదండి కొంచెం
అలా ఏం లేదండి గుడ్డు ప్రతి రోజు తినాల
అవునా
ఆ
ఆ పిల్లలు తింటామంటే నేను ఒక సం డే ఒకటి తెచ్చుకోమంటాను పీరియడ్ అయినప్పుడు తెచ్చుకోమంటాను
ఎందుకండి అలాగ
ఎందుకు గుడ్డు కొంచెం మాంసాహారం అనుకుంటాను అట్ల అందుకే నేను వద్దుఅంటానండి
ఆహా కానీ అది గుడ్డు శాకాహారం అండి చాలా మంది సైంటిస్ట్లు కూడ కనిపెట్టి చెప్పినారు
ఏమో అండి అట్ల మాకు చెప్పిన పెద్దలే ఏమో అట్ల అంటారు
మీరేం తిన్నరండి ఇప్పుడు
ఉప్మా తిన్నామండి
ఏమి ఉప్మా అండి
చల్లి సూప్మా తిన్నామండి
అంటే
అంటే పులుసుప్మా అంటే మామూలుగా అది బియ్యపురవ్వది ఉప్మా అంటే పులుసు ఉప్మా బియ్యము కడిగి బియ్యం కడిగిచ్చి అరబెట్టేసి త్రీ డేస్ బాగా సన్ బాగా ఏగ్ ఎండిన తర్వాత మీక్ పట్టించి రవరవ్వ లాగ దాన్ని మళ్ళి తె చ్చిన తర్వాత బాగా జల్లించి సన్న నూక కొంచం పక్కకు తీయాలి లావు లావుగా కొంచెం పడుతుంది అది పక్ కర్ పెట్నారా పిండి పిండి పడుతుంది ఆ సన్నగా సన్నగా కొంచ్ ఈ మూడు రకాలయితదా ఆ పిండిని ఆ మూడు రకాలు జల్లిచ్చి పెట్టేసి మనకి ఎంత కావల్నో అంత రెండు గ్లాసులు అట్లా వేసేసి ఆ ఎర్రగడ్డలు పచ్ సోరకాయలు టమోటా అన్ని తర్వాత కేేసేసి ఈ నను రవ్వ గ వేయించాలా అదే గోదపు రావ్వైతే వేయించాల్సిన అవసరం ఉండదు
ఆ మీరు కొంచెం మెల్లగా చెప్తారా
ఉ
కొంచెం మీరు ఫాస్ట్గా ఉన్నారు నాకు అర్థం కావట్లే అండి
అట్లనా ఆ అదే రవ్వ బియ్యపు రవ్వ ఉప్మా అంటిని కదా ఆ ఆ బియ్యపు రవ్వ ఉప్మా అన్నారు కదా అది ఎట్లా చేస్తారో అడిగారు కదా మీరు
అ
హలో హలో హలో హలో ఆ హలో ఇప్పుడు వాయిస్ వినిపి స్తలేదండి మీది
అదే నాది ఈ వైఫై సిగ్నల్ కనెక్ట్ అయిపోయిందండి డిస్కనెక్ట్
అవులే
తేలీదండి అది
ఆ మ్
మ్ చెప్పండి
అదే ఉ రవ్వ చ్చుకున్న ఈస్తీ మనం ఈస్త్రీకైనా మిషన్ కైనా వేయించుకోవచ్చు రవ్వ క్లిన్ దది చౌదిసిరే పెట్ న్నానండి సిగ్ సిగ్నల్ ప్రాబ్లమ్ స్టోరిస్ కుడా పెట్టుకున్నానండి హలో హలో
హలో మీది కాదు ప్రాబ్లం నాదే లే అండి
మొన్నది ఏందీ మ్ హలో
ఆ వినిపిస్తుంది చెప్పండి
ఉ అదే రవా మనము జల్లిచుకొని, ఇంగా సన్నగా తీసేసుకొని తిరువాతకు ఎరగడ్డలు పచ్ మెరికాయలు, టమోటా అన్నీ వేయించాలి. వేయించిన తర్వాత, ఈ రవ్వను కూడా ఆ అ దాంట్లోనే వేయించ్ కుంటే కొంచెం బాగుంటుంది దోరగా
ఆహా
ఉ మళ్ళ సపరేట్ గా మనము పెన్నం పెట్టి తర్వా క ఏముంది బాగ వే వేగిన్ తర్వాత, పక్కన దానికి సరిపోయినంత వాటర్ నీళ్లు వేస్ నీళ్లు పెట్టి మ మరగనిచే వాళ్ళు, మరిగిన తరువాత ఈ రవ్వ లో ఆ నీళ్లు పోసేసి ఒకటికి మూడు గ్లాసులు పడ్
కొండిగా ఏ
ఉ ఆ నీళ్ళు మరిగిన తర్వాత, ఈ ఉప్మాలో వేసి, ఉప్పు వేసి బా గ సన్న స ఉడకనిచ్చి ఫస్ట్ మళ్ళ సన్న సైజ్ ల మూత పెట్ ట్టేసి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గనిస్తే ఉప్మా ఆ చింతపండు పులుసు అంటి కదా, చింతపండు కూడా బాగా నా నానబెట్టే ఆ నానబెట్టటి అదంతా పిసికి ఆ వాటరు ఈ దీనికి సరి ఈ దీనికి సరి పోయినంత నీళ్ళు అన్నీ మరగనిచ్చి కలిపేసేయాల. ఆ దాంట్లో కొంచం ఉప్పు, కారం పొడి ఆ వేస్తే కొంచం పుల్ల పుల్లగా కొంచం కారం కారంగా క్రి
కారం పొడి ఎందుకండి? మీరు ఆల్రెడీ అక్కడ
అది వేసిన ఆ పులుపుకు ఆ కారం అ అనేది ఏం అనిపిచదు
అంటే మామూలు కారం పొడి కూడా వేసుకోవాల్సిందేనా? ఉప్మా క్రిప్సి గా ఎట్లా వుంటదంటే మీరు ఇందా క్రిప్స్పిరికి ఏదో అన్నారు
స్పైసీగా అనబోయి క్రిప్సి గా అన్నానండి కొంచం బాగా కారంగ అట్ల ఉ అట్లా పొరపాట పొరపాటు ఆ అక్క కొ ఉ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంద సరిగా మా నేన్ చదివింది టెన్త్ క్లాసే కాబట్టి నాకంతగా
అవున్లే అండి
ఏదో పిల్లలు మాట్లాడుతుంటే వాళ్ళ నుంచి నేను కొంచెం నేర్చుకుంటుంటా మేం చదివింది అన్ని తెలుగు మీడియం స్కూల్ లే అండి ఇంగ్లీషు మాకు లేదు అప్పుటు
అంటే మీకు తెలుగు బాగా వచ్చా అండి?
ఆ బాగా చదువుతా, బాగా మాట్లాడతాను, బాగా రాస్తాను.
ఓహో
హూ
ఉహు మీరు తెలుగులో బాగా ఫస్ట్ అండి అయితే?
ఆ బాగా వస్తా
అంటే మీకు ఎన్ని మార్కులు వచ్చేవంటే అప్పుడు
అప్పుడు వంద వందకు ఎనభై మార్కులు వస్తాన్నాయండి
మేలే అండి అయితే ఎనభై శాతం వచ్చాయంటే మీ తరగతి గదిలో వేరేనా అండి
నాదేం కాదండి నాకంటే ఇంకా ఉండి ఉన్నారు చాలామంది
ఆహా మీది డోప్ స్థానం అండి మీది ఎన్నో స్థానం
అంటే ఎన్నొ స్థానం అంటే
ఎంత మంది ఉంటారు అండి మీ తరగతి గదిలో అప్పుడు తెలుగులో చెప్పండి మీకు తెలుగు బాగా వస్తుంది అని అన్నారు కదండి మరి తెలుగులో మాట్లాడకుండా కొన్ని కొన్ని పదాలని మీరు
అది ఈ పొరపాటున అట్లా కొంచెం మా మాటలు తడబడయారు వస్తాంటయిడి
ఆహా ఎంత మంది ఉంటారంటడి మీ తరగతి గదిలో
మా తరగతిలో ఒక యాభై మంది ఉంటాం
ఆహా అయితే మీది ఎన్నో స్థానం అండి అందులో
అందులో నాది నేను కూడా స్కాడ్ రాసుకోవాలి స్కోడ్ అని స్ ఒక నై ఒక లైన్ కి పది మంది అట్లా ఉంటాము కూర్చుంటాం కదా ఎట్ మ సిక్స్ నెంబర్ ఆరు మంది ఏడు మంది అట్లా లైన్ లైన్ కూర్చుంట ఆ లైన్ లకు నేను లీడర్ గా ఉన్నాను ఒకదానికి
ఉహు
స్క్వాడ్ లీడర్ అని అట్లా పెడతారు మొత్తం యాభై మందికి ఒక లీడర్ ఉంటుంది యాభై మందికీ అట్లా కాదు అదండి నాకు కొంచెం భయం నేను అట్లా మాట్లాడలేని నిలబడి
ఎందుకుండి అసలు
అది ఎందుకో మొదటి నుంచి నాకు అట్లా వష్ట స్టేజ్ కొంచెం స్టేజ్
స్టేజ్ ఫియర్ ఉందా అండి మీకు
అంటే అట్లా మాట్లాడలేనండి ఏదన్నా డైరెక్ట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర నిలబడి మామలు ఆ సరేలేండీ